అమ్మాయ్ లేక్పోయి
సెలెక్ట్ చేసుకో ఆడా అన్ని ఉంటాయి చూడు ఓ సారి సర్చ్ చెయ్
సర్చ్ చేస్తే మన అడ్రస్ పెట్టకుంట వచేస్తాయా
ఆ వచ్చేస్తాయి అంతే
అంటే మీకేమన్నా తక్కువ అమౌంట్ పడుతుందమో మీ కోడ్ అట్లా చేతే మీకేమన్నా తక్కువ పడుతుందెమో మీరు దాంట్లో జాబ్ చేస్త
నువ్ ఏందిర అట్లాటి వింటుండు
ఆహా అక్కయ్ ఏమో గిదేమన్న మీకు సపరేట్గా బిల్ ఉంటుందేమో అనుకున్నా మీకు సపరేట్ బిల్ వేస్తారేమో అనుకున్నా
ఒక నిమిషం అట్లుండు
అ
హలో చెప్పు ఎలో సరేలే ఏదో వర్క్ చేసుకోండి నేను చేస్తనమి
అవున్ సి నా
చప్పలబుజి
ఏం లేదు నీకు పుట పర్తి ఏస్కో నీ బిజినెసు
అదే పుట్టుబరితి సక్సెస్ కాదని చెప్పేసారు డైరెక్ట్
అనంతపూర్ ఎక్కువ బాగా
ఇ బిజినెసు జరగదు
ఉహు
మంచిగా డెవలప్ అయిపోయినా చాలా డబ్బులు ఎక్కువ అయిపోయి జనాలకి జస్ట్ ఓన్లీ ట్వంటీ రూపీస్ బింగో ప్యాకెట్ ని డెలివరీ చార్జెస్ తో సహా సిక్స్ టు ఎయిట్ టు సెవెటీ ఫైవ్ రూపీస్ పెడ్తున్నారు
అది కూడా డెలివరికి
అదే కూడా డెలివరికి జస్ట్ ఓన్లీ బింగో ట్వంటీ రుపీస్
అబ్బా స్వామి ఏం ఇట్ల అయిపోయినారు జనాలు
డబ్బులు ఎక్కువ అయిపోయి అట్లంతే నీకు ఇంక దింట్లో ట్విస్ట్ ఏందంటే పక్కనే స నీకు జనరల్ స్టోర్ కూడా ఉంటుంది
ఆ
అయనా కూడా ఆర్డర్ పెడతాడు అంటే ఆర్డర్ పెట్టడం మాకే అదృష్టం అనుకో ఆర్డర్స్ ఇంగా ఇంప్రూవ్ అయిపెయ్ కానీ డబ్బులు ఎక్కువడం వల్ల అంతట్టి కట్టడం అవసరమా అని
అంటే మీరు ట్వంటీ రూపీస్ చెప్పుకోండి అది డెలివెరీ జేస్తారు
మేమేంటి గుం అన్ని ఆన్లైన్ లో అయిపోతే అమెజాన్ యాప్ లో వాళ్ళు కట్టేసుకుంటారు మనం జస్ట్ ఓన్లీ చెక్ చేస్తాం ఎంత కాష్టపడింది ఏ అని ఓన్లీ అది కూడా నే ఒక టీమ్ లీడర్ గా నేనే మాత్రమే చెక్ చేస్తాను వేరే వాళ్ళు చెక్ చేసేకి ఉండదు అల్ జస్ట్ ఓన్లీ డెలివరీ ఇత్యే ఇల్
అదే వాళ్ళు కాదు ఇప్పుడు ఈ రోజు బుక్ చేస్తే ఎబ్బుడొస్తుందది ఎ కురుకు లేస్ ప్యాకెట్ అనుకో లేేస్ ప్యాకెటు ఈ రోజు బుక్ చేసినాం అనుకో ఎప్పుడొస్తుందది
జస్ట్ త్రీ హవర్స్ డెలివరీ వన్ డే నీకు టైమింగ్స్ కనపడతాది జూడి సెవన్ టు టెన్ టెన్ టు వన్ వన్ టు ఫోర్ ఫోర్ టు సెవెన్ రోజుకి ఫైవ్ స్లాట్స్ ఉంటాయి పర్ డేకి
అట్లా' నీకు
అంత ఇది ఐపోతే కష్టం శానా
అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మేము ఇంక ఎదుగుతాం అనమాట
అంతేండి మనమెదగళ్లన్టే ఎవురో ఒగరు ఇదిగాళ్ల
ఇది గాళ్ళని జెప్పడం గాదు వాళ్ళు లేజినెస్ సో వాళ్ళ కోసం అలా తయారవుతున్నారు మెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఎక్కువ ఉంది పర్ పర్సన్ దగ్గర
అంటే వాళ్ళు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయి
ఇప్పుడు డబ్బలుంటేనే కదండి గమ్
ఉ అదె బయటికి కూడా పోలేకున్న స్తి డ
అంత ఎంలే వాళ్ళక ఏమం పెద్ద ఏజ్ ఉండదేడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉంటర్
అదే అదే డబ్బులు సంపాదిస్తానప్పుడు నాలాంటోళ్ళు ఎందుకు కాలీగుంటాము ఇప్పుడు ఈడ బయట కొంటే ఏది ఆ ఎగ్జాంపుల్ ఇడ్లీ రవ్వ అనుకో ఇక్కడ సిక్స్టీ రుపీస్ పడుతుంది మందిరంగ పోతే ఫార్టీ రూపీస్ ప్లస్ స్కౌంట్ వస్తుంది
ఆ
అట్లా అంటే నేను మంత్స్ సెవన్ మంత్ అంత అక్కడే తెచ్చుకుంటాము ఇక్కడ తెచ్చుకోము అట్లా నాలాంటి వొళ్ళు కాళీ గా ఉన్నొల్లు ఉంటే ఉంటారట్ల
అ
ఖాళీగున్నోళ్ళు అయితే వెళ్తారు అట్ల
ఆ
బాగా ఉన్నా వాళ్ళు జాబ్ హోల్డర్స్ అయితే ఇడే పక్కన ఉండే సూపర్ బజార్ లో కొంటారు పోయి ఎంత ఎంఆర్పి అయినా సరే ఎంత ఉన్నా సరే
క్యా బోల్రీ ఆమ్ కో
డబ్బు ఆడిస్తాను
జ మన ప గర్మీగ ర ఎమ్ మీకి ఎప్పుడు వత్తాది నిను మర్చిపొయాను
లేదు లేదు నాన
ఉంది ఆ నువ్వు వచ్చినప్పుడు ఉంది
ఉంది కానీ పెంచుకుంటాన్నారని తెలీదు ఓకే అక్క కూతురు ఉంది సెల అప్పుడు సమ్మర్ కదా కరోనా టైం ఉంది అంద నవమి
జయ త చెప్పినాను నాకు గుర్ నువ్వు మర్చిపోయినవా చాలా రోజులు మంచి పని చేస్తాన్నావు అని కూడా అన్నాను
ఏమోలే
ఆ మనకి థాక్స్ ఎక్కు కొద్ది గా బిజీగా ఉంటావు కాబట్టి మర్చిపోతావు ఇలాగా
థాంట్స్ ఏమ్ ఉండవండి ఏదిఏమైనా జాబ్ కావాలని వెతుకుతున్నా నిను
మ్మ్ హ్మ్
దొరకడం ల్య చూడలి
మ్మ్
అప్పుడు చదువుకున్న టైం సక్రమంగా చదువుకుయింటే సరిపోవ్
అదే కదా
ఏంది లేదు వుత్త వేస్ట్ ఆ ఆ పక్కా మనకి మ్యాథ్స్ అస్సలు టా ఇంగ కాదు ఇ ఇది చేసి ఇది ఎయిట్ సబ్జెక్ట్లు వేయ్యాల్ల దాంట్లో ఏం చేసేది
రాదు ఇగ ట్రై చేస్తనే వస్తది, చదవాలి.
చదవాలంటే, ఇప్పుడైతే అస్సలు కుదరదని చెప్పిన. ఎంత తొందరగా వర్క్ చేసుకోని చదువుకుందామన్నా ఆ అల్సర్తో కూర్చోబుద్ది కాదు.
ఆహా
ఆ పడుకునేకి ఈ టైం అయితుంది. ఈ టైం లో కూర్చుంటే నిద్ద్ర తప్ప, ఇంగోటి రాదు.
ఆ
అట్లుంది పరిస్థితి.
ఎమ్మొ
చూద్దాం దేవుడెట్
అదే, ఏం బిజినెస్ ప్లాన్ చేస్తే తిరుపతిక్
బిజినెస్ వర్కౌట్ గా అన్నా.
ఆ
బిజినెస్ అన్నాక ఏం చేస్తమ్, ఇస్తే హోటల్ ఎట్లా? క్యాటరింగ్ పెట్టుకోవాలింక.
ఉమ్ అది కాకుండ ఇంతకుముందు మీరు, అదేదో ఫార్మ్ హౌస్ మాదిరి పెట్టుంటిరి కదా ఎద్ జీవాల ఉన్నాయన్ని అవి వర్కౌట్ కాలేదా
కాలేదుమా అంటే మనము మండే అంత మనదైతే వర్కౌట్ అవుతది వడ్డీకి తెచ్చి ఏందంటే మనీ మనదైతే వర్కౌట్ అవుతుంది అంతా వడ్డీకి జెస్తే ఆడ సరిపోతుంది ఇంకా
అవునవును
అదిగాక అడవిలో పాప ఉండలేదు ఇంగా మేము ఉండాలి అంటే పాప ఉండలేదు మనుషులు పెట్టాలంటే వాళ్ళకే సరిపోతుంది
అవునా
రన్వద్ దులు ఏది ప్రాఫిట్ పెట్టకుండా జ్యాబ్ చేసుకుని మీరు గూడ
ఆ అవుడద చిన్నజ అవునా జనరల్ స్టోర్ అట్లా ఏదన్నా ప్లాన్ చేసింటే
వీధి ఒకటి ఉన్నాయి నా ఎగ్జామ్స్ సెంటర్ మా బిల్డింగ్ లోనే మూడు ఉన్నాయి
అట్లయితే అదే కష్టమే అప్పుటపరతిలో ఏం చేయలేము
చేయలేం చేయలేం ఇడా కొత్తగా ఇప్పుడు జొమాటో వచ్చింది
అ
ఇంగా వన్ మంత్ కూడ గాలె జొమాటో వచ్చి ఎప్పుడెక్కువ అయిపోయినాయి పార్సెల్
అవే అట్లాంటివన్నీ వస్తే నెక్స్ట్ చూడాల మేము గూడా
బాబాగారి దగ్గర అలోపలా క్యాంటీన్ ఫీఫ్టీన్ రూపీస్ భోజనము
ఆ
అందరు అక్కడికి వెళ్ళిపోతారు బయట ఎవరు ఉంటారు
అవునవును
ఏ బ్యాంక్ బ్యాంక్ ఒళ్ళు కూడా పోతుర
ఎ బాగుంటది గద కే
మ్ అది గాక హెల్తి ప్లేస్ అది
అవును
అట్లుంది నువు రాలేదు గదా ఇప్పది ముట్టబడతల లోపల చూసినవా
ఏప్పుడో, చిన్నప్పుడు వెళ్ళా.
చిన్నప్పుడుగాద్
ఇప్పుడులెంది నిక్ క్కువ అట్లాటిది లైక్ చేయను గు గుల్లాంటా? అట్లాంటివంటా అడు
తిరుపతికి రెండు సార్లు బోయినం అనుకుంట్
ఫ్రెండ్స్ అంట్టే, పోతమ ఫస్ తె కింద డ్రింక్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ అచ్చిపోతామంటె
గుండు నిన్నట్నె గొట్టిచ్చుకున్న. గుండు కూడ కొట్టించుకున్నావు కదా పైకి పోయి. చానా సార్, రెండు సార్
చాలా సార్లు పోయిన.
ఉమ్
ఉమ్
ఊర్కె పోవలాంటె పోతావ?
అంతే. మ్
ఇంకేంటండి? ఫ్రీయా అన్న ఈరోజు?
ది లేదు లేదు ఆడా. నిన్ననే తిన్నాము నేను చిక్కను
నిన్న శనివారమన్నా.
మనకి అట్లాటివి
ఏం లేవంటావా
లెవ్ బడన కష్టాలచ్చినపుడు వాళ్ళు త్రమే దేవుని మొక్కుతాం కష్టాలు అయిపోయినక్కా పోన్ మందర ఆచర్
అంతలే
అ
ఎప్పుడు మొక్కుతాంటే వా అయప్ప కూడా కొంత రెస్ట్ ఇయ్యాలి కదా
ఫస్టు ఎంద్ ఎడుపు ఏంది ఎప్పుడు నాతోనే పల్లాపులు ముక్క అన్నాది ఇది ఏంది దేనికి లైఫ్ అనేది నేన్ అనుకుంటాన్నా గాద ఆ అటు అ
ఉ న ఇది జో దించేమో జ్యూడియోలో బాగున్నాయి
ఆ దాంతో రెండున్నాయి స్టైల్యీ ఆ స్టైల్వి నేన్ ఒకటి జూడియో ఒకటి
లై లైఫ్ స్టైల్ ఓ ముందుకాడి జూడియో అంట లైఫ్ చాలొ ఎవో తెచ్చుకున్నాం బట్టలని తీరా చూస్తే బిల్లును లైఫ్ స్టైల్ ఏం బాలేదు అసలు
స్టైల్డ్ యూనియన్ లో బాగుంటాయి
లైఫ్ స్టైల్ దాంట్లో నా
లైఫ్ స్టైల్ కాదు స్టైల్ యూనియన్
అదే స్టైల్ యూనియన్ జూడియో పక్కందే యు దాంట్లోకి పోయినం లాస్ట్ టైం
యాడ యాడ
అనంతపూర్ లో
అవునా అట్లయితే చే ఒకసారి దాంట్లో దీంట్లో ఫస్ట్ ఆన్లైన్ బెస్ట్ ఇవన్నీ ఆఫ్లైన్ వేస్ట్
ఆన్లైన్ కాస్ట్ ఒక్కోసారి పెరిగిపోతావుంటది ఇప్పుడు ఎప్పుడో తగ్గేది
నైట్ టైమ్ చూడాలి లెవెన్ థర్టీ అట్లా మేము అన్ని ఆన్లైన్ లోనే
వన్ థర్టీ ఆ టైమ్ లో పుల్ నిద్రపోయి ఉంటాం
అజియో ఈ రెండు ఎక్కువా ఉన్నాయి
ఆహా
ఉ
ఆ ట్రెండ్స్
ఆన్లైన్ లో తక్కువ ఆఫ్లైన్ లో ఎక్కువ రేట్ హు అంటేన్స్ పిల్లల్క్ ఇక్కడ ఎప్పుడు సర్చేలేవు. ఓన్లీ హుమ్ నా ఏజ్ ఉన్న వాళ్లకైతే ఓ టీంస్ప్రిట్ ఉన్నట్లైతే.
పాపకుంద్ పాప ఉంది కదా పాపకు మీ అమ్మేనా మీ అమ్మనేనా పాపకిచ్చే
ఆయే అంతా అమ్మే డబ్బులెస్స లేదంటే ఇడికి పీల్చికోస్తా మాంగళ్య లో తీపిసిస్తా అందరికి
హు మంచదే
మాంగళ్యా లో ఎక్కువ మొన్న వచ్చినప్పుడు నా మరదలకి ఆ పాప కి మా అమ్మకి అంత ఇడిచ్చి
వచ్చిండదా
హ వచ్చిండా
ఉహు
షాపింగ్ కే పదివేలు అయిపోయింది అంతా చేసినారు
మంచిజీ అప్పుడేనా ఇంగా జావుంది
లండికే కాడి పెట్టుబడి ఉన్నప్పుడే ఎంజాయ్ జేయ తు్ బ్యాచలర్స్
ఆ ఉన్నా మళ్ళీ జేస్తాను
ఆ